హలో
న వాయిసు వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుంది చెప్పడి
ఆ మీరు తిరుపతికి వెలినారా ఎప్పుడైనా
ఆ ఎలా అండి చలస్తార్లే ఎలాము
అంటే మీరు ఇప్పుడు మీరు ఒక అంటే ఇప్పుడు మీరు వెళ్తా ఉన్నారు మనం ఆ కన్వర్ జేసన్ మాట్లాడదాము సో మీరు ఒక పాయింట్ చెప్పండి ఆ తర్వాత నేను ఒక పాయింట్ చెప్తాను మీరు ఒక పాయింట్ చెప్పండి నేను ఒక పాయింట్ చెప్తాను ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాము అండ్ విష్ణు ఆ ప్లేస్ కి వెళ్ళాం మనము ఆ నేమ్స్ ఏమద్దు జస్ట్
జర్నీ ఎట్లా ఎట్లా
ఆ ఆ ఆ మీరు స్టార్ట్ చేయండి
ఓకే అండి మాకు వచ్చేసి ఇక్కడ నుంచి మేము ట్రైన్ కి వెళ్ళాము
ఆ ఇప్పుడు నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఆ ఫస్ట్ గా ఆ జనరల్ టికెట్స్ తీసేసుకొని రైల్వే స్టేషన్ దగ్గరకి వెళ్ళిపోయినాం
అక్కడ నుంచి ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కాము
ఉ మధ్యలోన బాగ బోన్ చేసుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా జర్నీ సాగుతా ఉంది
అక్కడ నుంచి మది మధ్యలో ఒక కొన్ని స్టాపిక్స్ లో ఆపడం
అక్కడ స్నాక్స్ ఆ ఆ స్నాక్స్ ఐటెమ్స్ అన్ని ఎక్కడైనా కనిపిస్తే తీసుకొని తినడం
హ్ మళ్ళీ అ ఆ మధ్యలో మళ్ళీ కొదిసేపు పడుకునేసి మళ్ళీ దగ్గర కోచ్చాక అందరులేసాం
డెస్టినీకి రీచ్ అయిపోయి ట్రైన్ రైల్వే స్టేషన్ దిగినాం
అక్కడ నుంచి కొంచెం మూహన్ అయి అక్కడ ఆ మనం స్టేయంగ్ కి విష్ణు నివాసం విష్ణు నివాసం కి వెళ్ళాం
అక్కడ వెళ్ళసి అందరం రెడీ అయ్యేసి ఇంకా టిఫిన్ చేయడానికి బ యలు దేరినం
ఆ బయట టిఫిన్ చేసేసి కిందనే గోవిందరాజ స్వామి ని దర్శనం చేసుకున్నాం
దర్శన నుంచి వచ్చాక ప్రసాదం తినేసి అక్కడుండే బయట కొంచెం తిరిగేసి, మరీ నివాసం కోచ్చేస్నాం.
తర్వాత మళ్ళీ మార్నింగ్కి, అక్కడ పడుకునేసి, మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పైకేలం
ఉమ్ పైకి స్టెప్స్ ఆ స్టెప్స్ దగ్గరకి రీచ్ అయ్నాము, లగేజ్ కౌంటర్ లో లగేజ్ అంత పెట్టేసి. అండ్ స్టిప్స్
అక్కడ నుంచి స్ట్రగుల్ అవుతూ అవుతూ ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కంగానే. చాలా ఆ స్ట్రగుల్ అయ్యాం. అక్కడ చాలా అల్సిపోయాం.
అలసిపోయాక కొద్సేపు కూర్చుొని రెస్ట్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్నాం.
అక్కడ నుంచి కొంచెం అంటే. ఇంకొక వంద మెట్లు, ఇంకొక వంద మెట్లు అంటూ ఎక్కుతూనే ఉన్నాం.
ఉమ్ అట్లాగే ఇంకొంచ్సేపు రెస్ట్ తీసుకొని, మధ్యలో ఏవైనా స్నాక్స్ ఉంటే స్నాక్ క్స్ తినేసి మరీ కంటిన్యూ చేస్నాం.
ఆక్కనుంచి గాలిగోపురానికి రీచ్ అయ్యాం.
గాలిగోపురం లో కొన్ని ఫొటోస్ దిగేసి, మళ్ళీ కంటిన్యూ చేస్నాం.
అక్కడ మళ్ళీ స్నాక్స్ తినేసి, మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఉన్నాం.
ఉమ్ మరి అట్లే కంటిన్యూ చేసేసి, ఇంకా అదేదో ఆంజనేయ్ స్వామ్ది. వస్తుంది. ఆ అక్కడక్ రీచ్ అయినాం.
అక్కడ నుంచి పైకి ఎక్ ఎక్కేసాం. ఇం కొంచెం
ఉమ్ ఇంకొంచెం ఎక్కేస్నాక, ఒక్ చిన్న కామెడీ జరిగింది. ఓక ఓక్ చిన్న అబ్బాయి మేం వేల్ తున్నప్పుడు అంటే. నార్మల్ గా ఒకడా ఇంక మనం పైకింకొద్దిసేపట్లో రీచ్ అవుతాము. అనే లోపు ఆ షాప్స్ పెట్టుకుంట్రు గదా. మామూల్గా అక్కడ విత్కంటే మేమందరం వెళ్ళి కూర్చుంటే, ఒక్ చిన్నబాయ్ ఆ షాప్ పిల్లోడు నేన్ నార్మల్ గా క్ ర్చ్చునమ్ము వాడొచ్చి ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలని అడుత్ తూన్నాడు. వాడ్ లాంగ్వేజ్ లో వాడు
త అక్కనుంచి ఇవి ఇంకొక ఆ లగేజ్ కౌంటర్ దగ్గర్ కెళ్ళాం.
ఉమ్ ఇంకా లగేజ్ దా తీసుకొనేసి, తినడానికి వెళ్ళాం.
తినేసిన తర్వాత అక్కడే కోసేపు తిరిగేసి మళ్ళీ మాధవం నివాసంకోచ్చాం.
నివాసంకొచ్చేసి నైట్రేస్ట్ తీసుకొని, మార్నింగే ఫోరో క్లాకే లేసేస్నాం. ఉహ్
అక్కడ మళ్ళా స్న్ తలనీలాలు ఇచ్చేసి స్వామికి. మళ్ళీ స్నానాలు చేసి రెడయ్యాం.
రెడీ అయ్యేసి ఇంకా మన ఎళ్పోయినాం. నా రోడ్కి
ఆ అక్కడ నుంచి మళ్ళీ, ఆ దర్శనానికి ఇంకా టైం అయితుందని. ఎక్కడా వెతుక్కుంటూ, వెతుక్కుంటూ ఎల్లాం.
ఉమ్ ఆ వెళ్లేస్నము, ఈ టికెట్లు అక్కడ ఇచ్చేసి. మనం స్టార్ట్ అయిపోయినాం లోపల. కౌంటర్ ఆ అదే నార్మల్ షేట్లోకి
ఉమ్ అక్కడ వెళ్ళంగానే. పదహైదు నిమిషాలకు ఒక దగ్గర ఆప్తూ ఉన్నారు.
ఉమ్
ఆప్తున్నార్ ఆప్తున్నార్ ఆప్తున్నర్
ఆ కాల నొప్పి భరించలేక, ఎక్కడ ప్లేస్ ఉన్నా నిల్చుకోవడానికి గాలేక, కూర్చుడిపోతున్నాం.
అక్కడక్కడ కూర్చునేసి, రెస్ట్ తీసేసుకున్ మళ్ళీ వెళ్తున్నాం.
ఏ ఎక్కడ రెండు నిమిషాలు గ్యాప్ వచ్చినా, నిద్రపోయేదట్లునామాట్
అక్కనుంచి కొంచెం స్వామ్వారి దగ్గర దాకా వస్తున్నాం.
ఉమ్ స్కానింగ్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఎన్ అది ఎంట్రీ ఇచ్చేస్తాణం మెయిన్ గేట్ లో
కాంప్లెక్స్ లోకి వెళ్ళంగానే ఒక్కసారిగా జనాలు అంత తో పట్లా తోసట్లా అది చేససారు
ఆ మరి ఆ టోస్ట్లాని అయినా అట్లే వెళనాం
అక్కడ ఉ దగ్గరకి ఎలము లోపాలక్ ఏంట్రాయం
ఆ ఎంత అయిపోయిసింగ్ గేద్ ఇదిచేయడం దగ్గర వరకు వెళ్తూ చూసేసి ఇంక ఎగ్జిక్ట్ లోకి వచ్చేసాం
ఆ అక్కడ కూడా సేవ వాళ్ళు తోస్తా ఉన్నారు
చూస్తా ఉన్నారు వాళ్ళు ఎవర్లేపోయిన ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పక్క
బయటకు వచ్చేసాం బయటకు వస్తూ వస్తూ ప్రసాదం తీసుకున్నాం అక్కడే
ఉ దర్శనం చేయకుని బయటకి వచ్చేసి తినేసినం
తినేసి మరీ కూర్చున్నాము లడ్డుస్ తీసుకొచ్చు కునైతే మళ్ళీపోయాం
లడ్డుస్ తీసేసుకొని వచ్చేసినాము ఇంకా బయటకి వచ్చేసినాము
అక్కడ మళ్ళీ లడ్డూస్ తీసుకున తర్వాత మళ్ళీ షాపింగ్ ఆహా టిఫిన్ కీ పోయాం
టిఫిన్ చేసేసి ఇంకా రిటర్న్ మరీ రూమ్ కీ వెళ్ళిపోయినాం
అక్కడ మళ్ళీ కోసేపు రెస్ట్ తీసుకునేసి మళ్ళీ బయటకు వచ్చాం
మరీ బయటకు వచ్చేసి షాపింగ్ చేసేసి గుడి దగ్గర ఫొటోస్ తీసుకున్నాం
మళ్ళీ తినేసాం
మరీ తినేసి ఇంకా మనం ఆ మళ్ళీ షాపింగ్ అంతా చేసేసినం
తర్వాత మల్లికార్లే
సిక్స్ కి సిక్స్కీ షాపింగ్ అయిపోతే ఇం సిక్స్ నుంచి మా ఆ కిందకి దిగేసినాం
నైట్ వ్యూ ఉంటుంది అబ్బా చాలా బాగుంటుంది
ఆ బస్ లో ఆ విండోస్ లో చూస్తనా అబ్బా ఇంకా అదోగా అనిపిస్తుంది మనకు
ఆ అక్కడ నుంచి తిరుగుతూ తిరుగుతూ ఘాట్ రోడ్ అంతా తిరుగుతూ కిందక వ కిందకి వచ్చేసాం
కిందక వచ్చేసి లైట్ డిన్నర్ చేసేసి మరీ విష్ణు నివాసంలోకి వెళ్ళిపోయినాం
అన్నే వసంలో టైం ట్రైన్ టికెట్ ట్రైన్ టైం వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ ట్రైన్ లో ఆ రైల్వే స్టేషన్ లోక్కలం
రైల్వేస్టేషన్ కె వెళ్ళాక టువెల్వ్ వరకు వెయిట్ చేసి
ఆ అది వ చక్క ఇంకెక్కడా దొరకట్లేదు అసలు ఫుల్ క్రౌడ్ ఉంది ఏం చేద్దాం అనే టై లో ఇంకా వద్దులే అనుకున్న టై లో కూడా ఎవరి వల్ల ఇంకా ట్రైన్ ఎక్కేసాం లోపలికి
అమ్మ్ ఆ ఎక్కేసాక మనకు ప్లేసులు లేక అలాగే అడ్జస్ట్ అయిపోయి మన డెస్టినీ ఇంకద్దిసేపు త్రీ అవర్స్ ఉందనంగా మరి నార్మల్ రైల్వే స్టేషన్ లో సీట్లు దొరికినయ్ వచ్చి
ఆ అక్కడ నుంచి వెయిట్ సము మార్నింగ్ టిఫిన్ దొరక్క స్ట్రగ్గల్ అయ్యాం మళ్ళీ ఇంకా మన దగ్గరకు వచ్చేసి రైల్వే స్టేషన్ లో దిగాం
దిగేసి ఇంకా మన విలేజెస్కి వచ్చేసినాం
ఉ వచ్చాక ఇంకా మామోలే కదా ప్రసాదాలు స్వామీవారి ప్రసాదాలు పూజ హ్మ్ పూజలు చేసేసి తీసేసు ని మనం ఇంట్లో ప్రసాదం అందరకు పని చేసుకున్నాం
ఈ అంతా మీకు ఏమనిపిస్తుందింటే ఆ ఏంది ఫీలింగ్ దార్శనం తర్వాత ఇంటికి వచ్చేసాంటే ఫీలింగ్ ఏంది
అరే ఇంకా కోసేపు ఇంకో కొన్ని రోజులు అక్కడే ఉన్నింటే బాగుండేది అన్నట్టు
ఉ హ్మ్ అంటే వ వ వచ్చి వన్ వీక్ అవుతుందో ఓలే తెలిదుగానీ మరీ ఒకవేళ అవన్నీ గుర్తుకొస్తే మళ్ళీ వెళ్దాం అనిపిస్తుంది
ఖచ్చితంగా అంటే మనం అదే రావడానికె రావడానికె మనసు ఉండదు అరే ఇంకొన్ని రోజులు అక్కడే ఉందాం అక్కడే ఉందాం అన్నట్టు ఉంటుంది అయన అద అంతే మనకు గుర్తు కూడా ఉండదు ఫేస్ ఎంతసేపు నువ్వ ఎంతసేపు చూసినా
అవును గుర్తుండదు
మ్యాజిక్ అది
నాకు కనిపిస్తుంది అంటే ఎవరన్నా డయాగ్రామ్స్ వేసేవాల్ ఉంటారు కదా సో వాళ్లు ఏస్ అంటే వాళ్ళొ ఒక ఫైన్ వాళ్ళు చూస్తే అంటే తొందరగా వాళ్ళ కొంచం జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటుంది చూస చెయ్యొచ్చు కదా అని అనిపిస్తుంది మరి ఒక ఒక్కోసారి మన నియర్ గా టెంపుల్స్ ఉంటాయి కదా అంతా సేమే కదా అన్నట్టు కనిపిస్తుంది నాకు ఒక్కోసారి
ఆహా లేదండి ఆయన ఆయన ఫేస్ వేరే ఆయన అక్కడ ఉండేది వేరే
ఎవరైనా అట్లా డ్రాయింగ్ వేయచ్చు కదా
గుర్తుండదు ఫస్ట్ మనకి అక్కడ చూసి బయటకి రాగానే ఆయన ఫేస్ ఉన్నది మనకి గుర్తుండదు
ఆ అసలు నేను ఒకసారి చాలా టైం స్పెండ్ చేసా సేవలో అయినా నాకు ఆ ఫేసే అంటే మనకి అవన్నీ ఆర్నమెంట్స్ గుర్తుంటాయి అక్కడ పక్కన దీపాలు కింద పెట్టిన ప్రోడక్ట్స్ అని గుర్తుంటాయి ఐటెమ్స్ అన్ని ఆయన ఫేస్ మాత్రం మనకి గుర్తురాదు ఎందుకో ఏ మరి
అవు అవునవును ఎందుకో అలా ఇంట
అదే
మ్యాజిక్ అని చెప్పాలో మరి ఆయనది
ఏమని చెప్పాలో అవున అవును అసలు అంతుచిక్క దు మనకు కానీ అ ఎ మంచి ఎక్స్పీరియన్స్ అది అంటే మనం మర మర్చిపో ఒక్కసారి మనకి తెలుగు వచ్చి ఇట్లా తిరుపతికి ఒకసారి వెళ్ళి వచ్చేసామంటే అసలు మర్చిపోయే ఛాన్సెసే ఉండదు మనకి
అవును
ఇంకా ఇంకా నియరెస్ట్ మ్యూజియం ఉంది అక్కడ చూడ్డానికి బిల్ లో అన్ని మామూలు ఆయన నామాలతోనే ఆయన ఉమ్ అంతే ఆయన విగ్రహాన్ని నామాలతోనే రాసి ఉ వేశారు మళ్ళీ బియ్యం బియ్యం తో వేశారు
నేనే ఎక్స్పీరియన్స్ చేయలేదు లెండి
ఉమ్ నెక్స్ట్ టైమ్ ట్రై చెయండి బాగుంటుది
ఆ చేస్తాను చేస్తాం ఓకే అండి
ఒకేండి
ఉమ్